హలో
హలో ఆ ఏం చేస్తున్నారు ఆలో వినప్పుడుతుద
వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది వినిపి
ఏం చేస్తున్నారు
ఖాళీగానే ఉన్నావండి
ఏదో సౌండ్ వినపడుతుంది గాడ్ గాలి
ప్యా ప్యాను ప్యాను వినబడుతుందా
హలో
హలో ఆ హలో వినపడుతాందా హలో
హలో అదే గాడుపు వినోస్తుంది అంత మొత్తం
ఆ సైడ్ కి వచ్చిన చూడండి మాట్లాడండి,
ఈ మద్య ఏటన్న తీర్థయాత్రలకు వెళ్ళరా
ఆ ఎటు వెళ్ళలేదు అండి ఈ మధ్య
ఎపుడో
ఆ తిరుపతి చూసను ఆ మధ్య వెళ్ళాము
ఈ అది మన దగ్గర ఉండే తెలంగాణ ఏమైనా తీర్థయాత్రలు తెలుసా
దగ్గర ఉండే తెలంగాణ అంటే వేములవాడ చూసాను
ఓదలా మల్లికార్జున స్వామి టెంపుల్ మేమలవాడ కొండగట్టు
వేములవాడకు వెళ్ళాము కొండగట్టు కూడా వెళ్లి వచ్చాము ఒదిలా చాలా రోజు అయింది వెళ్లి వచ్చాము
ఓదెలకు ఎన్ని రోజులకు ఒకసారి వెలుతారు
మే ఇతంము టు ఇయర్స్ ఒకసారి లేదు అంటే త్రీ ఇయర్స్ ఒకసారి పోతాం,
ఐదేళ్ళకి ఒకసారి పోతుం మీ ఐదేళ్ళ ఒకసారి వెళ్ళువతం,
అట్లా కూడ వెళ్ళాచ్చు, ఐదేళ్ళ కూడా వెళ్ళచ్చు ఇగ మేము దాదాపుగా అయితుంది ఐదు సంవత్సరలు, మళ్ళీ ఏళ్ళేది ఉంది
అక్కడ ఎం ఎం చూస్తారు
మామూలుగా ఓనం చేస్తాము వంకాయ కర్రీ వండుతాము చారు చేస్తాము లోపల దేవుడి దగ్గర పట్టణం ఇస్తాము
ఎట్లా మరి రూమ్ తీసుకుంట చెట్లా కిందనే వంట ఇస్తారు
లోపల మేము లోపలికి వెళ్ళి సత్రంలా ఉంటది కదా అక్కడ వెళ్ళి చేసుకుంటాము కర్ణకు
బోనం ఏమేమి చేస్తారు బో బోనం చేయడానికి
బోనం గిన్నెలో బియ్యం పోస్తాము బియ్యం పోసి బియ్యం కడిగి కొంచెం పసుపు వేస్తాము అందులో కాస్తా బెల్లం వేస్తాము కొంచెం నెయ్యిన్న ఆయిల్ అన్ని వేసి మంచిగా వండుతాము బోనాన్ని
బెల్లం వేస్తారా ఆ
ఆ వేస్తాము అందులోనే వేస్తాము బెల్లం
పాలు పోస్తారా
బెల్లం పస్ బెల్లం పసుపు కొంచెం నెయ్యి పాలు పోస్తాం అవి అన్ని పక్క పెట్టి వంకాయ కూర వండుతాం అకో చాల చేస్తాం చింతపండు హ్మ్ తాగేసి ఇగ అవి అన్ని పెరుగు మామూలు ఇంట్లో ఉంటే తోడు పెట్టిందింటే తీసుకెళ్తాము లేదంటే అక్కడ ప్యాకెట్ తీసుకోచ్చుకుంటాము
హ్మ్ హు
హ్మ్ హు అన్ని తీస్కోచుకొని ఇగ పక్కన పెట్టి పోయిస్తాం అన్నట్టు మంచిగా తోముకోని
అవుతుంది అసల్ అసల్ వినపడట్లేదు
అవునా మీదే స్టక్ అయితాంది
ఫ్యాన్ క సౌడ్ ఎక్కువ అయితుంది అండి
ఎప్పుడు వినపడుతందా
ఆ బోనాలు పట్నం తరువాత బోనం చెలించడానికి తీస్కొని
ఆ ఇద వాళ్ళే వస్తారు బోనం ఉంది రండి అంటే వాళ్ళు వచ్చి చెల్లిస్తారు
డబ్బులు ఇస్తారా ఊటీగానే చెలించారా వల్లే మీరే చేసిపోతారా
ఎక్కడ తీసుకుంటాను కదా నేను ముందే టికెట్ తీసుకుంటా బో హ్మ్ బోనం అంటే టికెట్ పట్నం టికెట్ తీసుకున్న తర్వాతని కదా అన్ని అన్ని కలిపి తీసుకుంటాము తీసుకున్న తర్వాత దర్శనం పట్నం ఇస్తే దర్శనం పట్నం దర్శనం ఒక్కటే దగానిలో ఉంటది బోనంది వేరే తీసుకుంటాము అట్లయినా వాళ్ళకు కొన్ని డబ్బులు ఇ్యల్సిందే ఇరవైయో యాభయో వందో తీసుకుంటారు మళ్ళ మన దగ్గర
కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి. ఉంటాయా
కొబ్బరికాయ కోట్టడానికి డబ్బులు అంటే ఇ మనం పట్టణం ఇస్తాం కాబట్టి ఆన్లైన్ వస్తుంది సపరేట్గా కుడితే కొబ్బరికాయ కూడా టికెట్ తీసుకుంటాం.
ఎప్పుడన్నా ఒక రోజు ముందు వెళ్ళి నిద్ర చేసార ఆక్కడ
ఆ చాల రోజుల క్రితం చేశాము సాయంత్రం వెళ్ళలి పొద్దున్న మొక్కలు పెట్టి వచ్చాం. నిద్ర చేసినం నైట్ పొద్దున్న లేసి స్నానాలు చేసి బోనాలు వండి కట్నం వేసి మొక్కలు పెట్టి ఒకవేళ బోనం చెల్లించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఐదు పళ్ళు పెడతాము ఆ పళ్ళు పెట్టి ఐదు పళ్డ్ళమనా పెరిగేస్తాము. పెసి మొక్కి నైవేద్యమే పాడవులుంటేనే నైవేద్యం. హు నైవేద్యము ఇస్తార్లో పెడతాము చిన్న చిన్న ఆకులు ఐది ఇట్లా పెడతాము పెట్టి అగరవస్త పటించి కొబ్బరికాయ కొడతాము. కొట్టి అందరం కలిసి తింటం.
అవున మీరు ఇంటికి తెచ్చుకోవచ్చా బోనం
తెచ్చుకోవచ్చు తెచ్చుకోని మళ్ళీ సాయంత్రం తింటాం కద
హు
నైట్ ఇంకా ఎవరికైనా పక్క వాళ్ళ కూడా పిలిచి పెట్టవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత
అన్నీ ఇప్పుడు -
ఆ ఇప్పుడు బాగున్నాయి. అక్కడ చాలా బాగున్నాయి. ముందు అలా లేదు ఇప్పుడున్న అన్ని మంచిగున్నాయి ఇప్పుడుంటది ఇప్పుడు పెద్ద పట్నం పడుంది. వెళ్ళలేదా ఉగాది మందు చాను ఉంటారు ఇప్పుడు రాష్ పో ఆ తర్వాత వెళ్ళాలి
సంక్రాంతి వర
ఎప్పుడుంటాది అప్పుడు ఆషాడంలో ప్రతి నెలలో అ ఉంటాం హు
హలో
ఉంటది హలో
సంక్రాంతి ఓ అయిందండి జతారా
ఎప్పుటికుంటది జాతర ఎప్పుడు బంద్ ఉండది అక్కడ ఒక ఆషాఢములనే ఒక పది రోజులు ఏమో
అదే కొన్ని రోజులు బంద్ ఉంటది కదా
ఆషాఢ మాసములనే బంద్ ఉంటది అప్పుడే ఒక్క నెల
అక్కడ కూడా ఇప్పుడు రూములూ కిరాయిస్తున్నారా
ఆ ఉంటాయి కదా ఇస్తరు
అప్పుడు మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చెట్లే ఉండేది అప్పుడు ఇవన్నీ లేకుండేది
అప్పుడు లెవ్వు వ ఇప్పుడు అన్ని మంచిగా తయారు చేసింరు కదా రూములు కట్టారు బాత్రూమ్స్ నల్లాలు చుట్టూ చెట్లు వనము అంతా బానే ఉంటది ఇంకా అవి కాకుండా చుట్టూ కూడా ఉంటారు గుడి చుట్టూ
సండే అయితే బాగుంటది కావచ్చు
సండే ఉంటుంది బుధవారం కూడా ఉంటది
శుక్రవారం వెళ్తారా ఓన్లీ బుధవారంమున్ను సండేనే వెళ్తారా
బుధవారం ఆదివారంమే ఎక్కువ శుక్రవారం వెళ్ళరు
రెండు వారాలే ఎక్కువ రష్ ఉంటుంది అక్కడ
ఉహ్మ్ రెండు వారాలే బాగా రష్ హ్మ్
ఎట్లా వెహికిల్ల్లో వెళ్ళారా బస్సా
మేమైతే ఇక్కడ ఆటో తీసుకొని వెళ్తాం
ఎంత రె రెండు గంటలు పడుతదా ప్రయాణం గంటా
ఆగంతే రెండు గంటల్లోపు
ప్రొద్దున్నే వెళ్ళాలి కావోచ్చ ప్రొద్దున్న వెళ్తే నే మంది ఉండరు
పొద్దున మనం ఎని ఎనిమిది గంటల వరకు వెళ్ళినాం అనుకోండి కొంచెం ఎక్కువ ఉండది ఇక పొద్దు పోతా ఉంటే మంది బాగా వస్తారు
కానీ ఎంతైనా చెట్ల కింద వండుకు వంట చేసుకు కుంటేనే మంచిగనిపిస్తది అండి అక్కడ
అవును
సరేనం
చెకువ ఆ సరే సరే అండి